ఏంది
ఏం చేయలేదండి టీవీ చూస్తున్నను మీరు
అవునా నేను టీవీ ఎంతకు ఫోన్ చూస్తాను
అయి చెప్పింది టీవీ కాలం ఇంక
తనన్ తీ
ఆర్తంకాల
ఎంత ఇద్దాం ముదు కాన్ ఏ హలో ఇప్పుడు వినిపిస్తాంద
ఆ మీ వాయిస్ కట్ కట్ వస్తాంది
ఎప్పుడు
ఆ ఇప్పుడు ఓకే
ముందు టెన్త్ ఇంటర్ లో టీవీ భయంకరంగా చూసాను జబర్దస్స్తుత్ ది ప్రోగ్రామ్స్ అవన్ దా ఇప్పుడంతా చూసే లేదండి ఇప్పుడు అంతా మొబైల్ ఇన్స్టాగ్రామ్
అదే అందరి పరిస్థితి అదే
ఇన్స్టా స్నాప్
అప్పుడ ఏం లే టీవీలో వేసిన సినిమాలు చూసుకోము లేకపోతే సీరియల్స్ రాకపోతే ఈ ప్రోగ్రామ్స్ చస్తాము
అవును అప్పుడు ఏం చేసాం తెలుసా జబర్దస్త్ నాకు అర్థం కాదు కానీ వాళ్ళు నవత న్నారని నేను నవ్వతను
అవు సగం మంది అదే చేసేది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లే ఎక్కువ
ఆస్క అసలు అర్థమే కాదు చూస్తానే ఉంటాను వాళ్ళు నవిన ఎన్నప్పుడు నవ్వుతాను ఉంటాను మ వాళ్ళ నవితే నవ్వతను సైలెంట్గా కొన్ని రోజు తర్వాత జ చేసాను కరెక్ట్ గానే ఉన్నానండి నాకు ఇప్పుడు నాకు సిగ్నల్స్ సరిగా రావడంలా వర్షం పడేటట్టుంది కదా అందుకు
ఆ ఇప్పుడు ఓకే అండి అక్కడ ఉన్న ప్లేస్ లోనే మా సడి
ఆ అలా అలా చేస్తాము ఇంలా కొ జు ఏ నవ్వుతానన్నను నాకు ఏమి అర్థం కాదు మెండ దాని లెక్క చూస్తా కొనే ఉంటానండి ఆ జబర్దస్త్ మళ్ళా ఇది కాకుండా ఈ సండే సాటర్డే సండే చూసి టామ్ కదా అది పోయేసి మా ఫ్రెండ్స్ కి చెప్తాను నేను ఈ రోజు ఇలా చూసినాను అలా చూసాను నువ్ చూసా తవా జోక్ బావుందంట వాళ్ళు నువ్వు జోక్ చెప్పంటారు నాకేం అర్ధం కాలేదువే కానీ నవ్వినానని చెప్తా
అదంతే ఆటోమేటిక్ గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఏస్తారు సౌండ్లివ్వడము పక పకా నవ్వడము ఆ జడ్జిలు నవ్వడం వాటికే నవ్వొస్తాయండి
కానీ ఒక ఒక రేంజ్ ఆ అది ఒక రేంజ్ లో నిందంటే అప్పుడు జబర్దస్త్ ఇంకా డిఏ అబ్బ మేము మేము ఇంటర్ లో ఉన్నప్పుడయితే ఏమన్నా జరిగితే అంత వచ్చేషి షేర్ చేసుకుంటాం మా ఫ్రెండ్స్ కి
ఆహా
త బా షేర్ చేసుకుంటాం ఇంకా క్యారీలు తినడం అంటే ఒక ఆర్ట్ అనుకో కోండి మేము ఫస్ట్ నేను బ్యాగ్ లో పెట్టుకుంటాను వడలు క్యారీ ఏమన్నా ఉంటే వాళ్ళుండ్లా నేను ఆ ఇది బ్రేక్ ఇస్తారు మాకు బ్రేక్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ పెడతారనేసి మేము పెన్స్ ఏమన్నా స్నాక్స్ పేప్ పర్స్ ఉంటుంది కదా అవి తీస్ కొచ్చేదానికి వెళ్తాము వెళ్ళినప్పుడు మాఫ్ ఫ్రెండ్స్ ఏం చేసారు నేను పైన వడలు అన్ని పెట్టుంటే అన్ని తనేసింటారు నేనొచ్చే లోపల
ఓయమ్మా ఆహా
ఆ తినేస్తారు నేను ఏమైపోయినాయంటే తినేస్నాను అంటారు మళ్ళా వీళ్ళు ఏం చేస్తారు లంచ్ బ్రేక్ వస్తుంది కదా మేము తింటా ఉంటామా ఒక అమ్మాయయితే ఎంత టెక్నిక్ గా పెట్టుకుంటుంది కింద ఆ ఆఫ్ రైస్ పెట్టుకుంటుందండి మధ్యలో చ్చి ఆమ్లెట్ పెడుతుంది మళ్ళ దాని పైన హాఫ్ రైస్ పెడుతుంది ఎప్పుడు మనము ఆ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాం కదా తినండి వే తినండి తీసుకొనేసి అలా చ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు పైన పైన తీసుకొని తింటారు నాకు ఎక్కడో తేడా కొడుతుంది దీని లోపల ఏదో ఉంది ఏదోందినేసి చెయ్యి లోపలికి పెడతాను పెడితే ఆడ ఏదో తగులుతా అంటుంది ఎత్ అతే ఆమ్లెట్ ఆమ్లెట్ వచ్చేసిందండి
ఓ అమ్మా ఇంత తెలివ
మళ్ళా ఆమ్లెట్ అంతా ఎతుకొని తినేస్తా నేను ఆ అమ్మాయి ఏడ్చుకుంటా ఉంటుంది మేం కొంచెం చాడిష్టలేడి హలో
ఆ
హలో ఆ వినిపిస్తందా
హలో
ఆ హలో అలా ఆ అలా చేస్త స్తాము మీరు ఎలా చేస్తారు
మాకేం లే అంతా షేర్ చేసుకుంటారు మేమంతా ఒక గర్ల్స్ అంటే చాలా మంది ఇంటర్ లో ఆ కాలేజ్ అంట అంటే మొత్తం తిరుపతి మొత్తం అంటే వచ్చేస్తారు
ఆ
అంత ఆ ఊరికి
ఆ
ఆ అంత బాగుంటుంది ఆ కాలేజ్ మాకు ఇద్దరు ఫ్రంస్ అందరు పెద్ద పెద్ద గ్రూపులు ఉంటారు మేము మాత్రం ముగ్గురమే ఉంటాము ఆ ముగ్గురం తినింది షేర్ చేసుకొని ఉంటాం
మాకు ముగ్గురు కాదండి క్లాస్ క్లాసే మాక అంతా మాకు బాయ్స్ గర్ల్స్ సో ఇంకా బాయ్స్ అయితే వస్తారు మీేం తింటాన్నారు మీర అంటారు మేము వెళ్తాము ఏం తింటండన్నారు అంట తమము మల్ల గొడవలు వేసుకుంటాం మేము మెయిన్ ఫుడ్ కి గొడవలు వేసుకుంటాం మా క్లాస్ లో
మాకు అట్లా కో ఎడ్యుకేషనే గాని మాట్లాడిని రండి ఎందుకంటే చెప్పా కదా మంద మందు వచ్చి సిన కాలేజ్ కి ఎవరు ఎట్లాంట ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ఆమె స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇంగ్లీష్ మేడం
ఆ
అసలు వదల వదలదు చూసిందంటే చంపలు వాయించేస్తారు.
మాకు అలా అంతా ఏం అంటే మాకు సార్లు స్ట్రిక్ట్ గా ఉంటారు చదవడంలో మేము బాగనే చదువుతాము. ప్లస్ ఏమంటే ఒక్క లంచ్ న్చ్ బ్రేక్ లో మాత్రంమే వన్ అవర్ ఇస్తారు ఆ వన్ అవర్ లోనే ఇలా కొ ఒకసారి అన్ని చేస్తాము ఇంకా ఒక అమ్మాయి అయి అయితే ఇడ్లీ చేసిందండి. దాన్ని గోడ కేసి కొట్టకూడ రిటర్న్ వస్తుంది.
భలే గుర్తుపెట్టుకున్నారే కాలేజ్ మీవన్ని
అబ్బా స్వీట్ మెమోరీస్ కదండి అవంతా ఎంత అసలు మేము మర్చిపోలేము. అంత బాగుంటుంది ఇంకొమ్మాయి దోశ దోశ తెస్తుంది. అది చపాతి కన్నా ఘోరంగా ఉంది రొట్టె లెక్క ఉంటుంది అది దోస విసి విసిరేసిన కూడా మల్లా హు హు దేబ్బల్ ఒకసారి ఆ కోపం వచ్చి దోశ విసిరేసింది. నాకు తగిలిందండి అంత సురుగ్గా అది దాన్ని దోస అన్ అంటారో ఇంక ప్లేట్ అంటారు ఏమంటారు అట్ట చేస్తుంది ఉ మళ్ళా అప్పుడే కొత్త కొత్తగా కాంచన మూవీ అనేది వచ్చింది. వచ్చింది కదా అప్పుడు ఏం చేస్త స్తాము ఆ దాంట్లో ఒక సీన్ ఉంటుంది కదా వాడు వాష్రూమ్కు వెళ్తాడే డే అది చెప్ చెప్పి చెప్పి చెప్పి నవ్వుకుంటాం మేము మేము సాంగ్స్ పాడతాము అటుపక్క పక్క ఇటు పక్క డెస్క్ ఊ వాళ్ళు ఇటుపక్క తిరుకుంటా మేము ఇలా తిరుక్కునేసి మాట్లాడుకుంటా ఉంటాము. సాంగ్స్ పాడుకుంటాంటాము. ఆ సాంగ్ చెప్తారు ఇంకా నవ్వి నవ్వి నవ్వి మా కడుపు చక్కలైపోతుంది అలా నవ్వుతాం మేము
అమ్మో నేనయితే కాంచన సినిమా చూసి బయపడ్తా
ఆ మళ్ళవే చెప్పొద్వే నాకు భయంగా ఉంది అంటుంది. మేం కావాలనే చెప్తాం సాంగ్స్ ఆ ఇంకా ఇంకేం చేసామంటే ఆ ఇంకా ఎగ్జామ్స్ అంతా బాగా రాసాము మా ఎగ్జామ్స్ అయితే అండి. ఒక రేంజ్ లో ఉంటుంది రాయడం ఓ
ఎంత పర్సెంటేజ్ ఉ
నాకా హమ్ కు సెవెంటీ సిక్స్ పాయింటు ఫైవ్ పర్సెంట్ అంటే థౌజండ్కి వచ్చి ఆ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చింది హమ్
కరెక్ట్
ఆ మ కామర్స్ సార్ ఉండ రండి ఎగ్జామ్స్ రాసం కదా మా సారే ఆయనే రాసేస్తాడు మార్క్స్ నీకు కరెక్ట్ గా ఇంత మార్క్స్ రావాలి దీనికి వన్ మార్క్స్ తగ్గినా కూడా నేను ఒప్పుకోన అనేసి రౌండ్ అప్ చేసేస్తడు నాకు ఒక్ సార్ ఎంత ఏషడో నైన్ ర్టీ ఫైవ్ ఎస్సాడు అంటే అది అకౌంట్స్ కదా మొత్తము
హమ్
ట్యాలీ కాకపోతే మార్క్స్ రావు ఆ నిన్టీ ఫైవ్ వేస్ స్తాడు తీరి ఎంత రాసినాను అకౌంట్స్ వచ్చి లాస్ట్ ట్వంటీ మార్క్స్ది టాలీ అవ్వలేదు ఆ సరే ఇంకా ఆ మొత్తం తము కరెక్షన్ చేసి పేపర్స్ ఇస్తన్నాడు సీరియస్గా ఉండాలి మేమ్ చాలా సీరియస్గా ఉండాలి ఇంకా ఏమైంది మాస్ సార్ వచ్చి అందరిని పిలిచినాడు మా ఫ్రెండు మంజులా అని ఉంది ది నైన్ టూ మార్క్స్ వేసినాడు ఆ అమ్మాయికి నైన్ంటి వన్ చింది పేపర్ ఎత్తు ముగన్ని ఇసీరినాడ పాపం ఏరుకుంటా వెళ్ళింది మా మాకు ఇంక భయం వచ్చింది మాకు ఎన్నొస్తుంది అనేసి సరే నేను పోయి నాను ఏందీ మార్క్స న్నాడు సారి ఎంత సారి వచ్చింది అన్న అంటే నైన్టీ ఫైవ్ వేసాడు నాక ఎంత వచ్చింది నైన్టి త్రీ వచ్చింది దానికి కి కట్టెత్తుకుని వాంచినాడుండి చేతులు పయిన అంతా కొడేసినాడు
ఎందుకు నైటీ త్రీ అంటే మంచి మార్కులు కదా
అంటే నైటీ ఫైవ్ రాలేదు కదా అందుకు
ఓయమ్మా మా కామత్ సారు మీ కామర్స్ లా సార్ లాగే అనే కానీ ఇలా చేయలేదు మాకు
అవునా మాకు అలా చేసి సారు మన మా ఎకనామిక్ సార్ అయితే అంటే బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ చేస్తాడు ఒకసారి బాయ్స్ ని అంతా బాయ్స్ ని అంతా రూమ్ లో వేసు కొని కొడతాడు అంటే గర్ల్స్ చూడకూడదు ఇంకోసారి ఏం చేస్తాడు గర్ల్స్ నంత రూమ్ ఏస్ కొని కొడతాడు నన్ను కొట్టేటప్పుడు మా ఫ్రెండ్స్ కావాలని వెనకాల నవ్వుతారు వాళ్ళు నవ్వడం చూసి నాకు నవ్వస్తు ఉంది మా సార్ ఏం నీకు నీకు బుద్ధి ఉందా నేను నిన్న కొట్టడం ఏంది నువు నవ్వడం ఏందంటే అంటాడు నాకైతే ఇంకా ఇటు చూసే నవ్వలేను ఇటు చూసే ఏడవలేను బ చానా జోక్స్ ఉంటాయండి మా ఇంటర్ లో అయితే
ఉ కానీ సార్లు మాత్రం మళ్ళీ చక్కగా చెప్తారు వాళ్ళు చెప్పింద అట్లే మైండ్ లోకింటది
సరే అండి అయితే
ఉ సరే అం